హాయి
హ హాయ్ బావున్నారా
బావున్నా బావున్నర్
ఆ బావున్నాను హుహా అయిందా లంచు
చ్ ఇంకా చేయలేదండి
ఎందు
మీరు జేసారా లంచ్ చేశారా
ఉమ్మ్ హలో
లంచ్ చేసారా మీరు వినిపిస్తుందండి. ఆహా ఏం చేశారు స్పెషల్
నేను స్పెషల్ ఏం లేదు. కానీ చిక్కుడుగాయ వేసినా తెలుసా చిక్కుడుకాయ అంటే
పెద్ద చిక్కుడా చిన్న చిక్కుడా గింజల్ చిక్కుడు గింజల్ చిక్కుడు
మరి పెద్ద గింజల చిక్కుడు అంటే చిన్న చిక్కుడా
పెద్దది పెద్దది గోరు చిక్కుడు అంటారు మా దగ్గర చిన్న చిక్కుడుని
ఆ ఆహా గోరు చిక్కుడా అంటారా నే చి చిక్కుడు కాదు చిక్కుడు కాయ
ఆ
చిక్కుడు కాయ కాదు ఆ గింజలు ఉంటాయి
అదే పెద్ద గింజలు
ఆహా పెద్ద గింజలు అవును
గో గోరు చిక్కుడి మీరేమంటారు ఆ
గోరు చిక్కు డే అంటాం
అంతేనా
ఆ దాంట్లో గింజలు ఉన్నాయి కదా
చిన్నయ అవి అంతే ఉండవు
చిన్నగా ఉంటయా ఇప్పుడ ఏమో పెద్దగా ఉంటాయి లావు పెద్దగా ఉంటాయి
అవును అదేమో పెద్ద చిక్కుడు అంటాం ఇదేమో మ గోర్చచిక్కడు అంటాం
ఓహో అవునా తిన్న ర మరి ఏ మీరేం చేసింరూ స్పెషల్
నేను ఈరోజు ఫిష్ కర్రీ చేసా ఫిష్ ఫిష్ కర్రీ
కర్రి నేనా
త్యా పిల్లల కోసం ఆహా ఫ్రై పిల్లల కోసం చేస్త ఆ
ఆహా
ముక్కలు కర్రీ చేసిన సూప్
ఆ యాక్టువల్లీ తల తోకనే హెల్ ది అంటారు కాదా ట చేసిల్ల నేను ఇంకా ట్రై చేయలేదు లేకుండే ఆ రోజు సేల ఊర్లో ఇవాళ ఈవినింగ్ ట్రై చేయ్యాలే
జోర్ నాన్ వెజ్ కి జొన్న రొట్టె కాంబినేషన్ మన తెలంగాణలో ఫేమస్ కదా
అవునవును ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇంకా ఫేమస్ జొన్న గట్టక జొన్న కూర చింతపండు ఏసీ చెస్ తరా టమాటనా
ష్ కర్రీ లోనా చింతపండే ఏసిన అండి కొంచెం సూపులాగ గావ్
అదే అదే కొంతమంది చింతపండెయకుండా ఓన్లీ టమాటతోని కూడా ఏస్తారు
ఆ చింతపండు తిన తినని వాళ్ళు ఉంటారు కదా కొంచెం హెల్త్ హెల్త్ పరంగా చిం త్త పండుగ కూడా పడదు కొందరికి
అవునవును
ఉ అదైతే కొంచెం టమాటాలేసి సి దగ్గరికి చేస్తారు
అంతకు ముందు నాకు ఆహా నాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఫిష్ తెచ్చుకొని మంచిగ ఫ్రై చేసుకున్నా మంచిగ కర్రీ చెసిన టూ డేస్ ఫుల్గ తిన్న నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది ఫీవర్
ఫీవర్ స్టార్ట్ అఇందా
ఆ ఫీవర్ ఓ చ్చింది టెస్
ఆహా
టైఫ్ పోల నా ఇ తినకూడది అంటరాన్నట్టు డాక్టర్ హల్ వినిపిస్తుందా హు ఇగ అట్లా అట్లా అ ట్లా నాకు ఫిష్ కర్రీ అంటేనే పడట్లేదు అప్పటి నుంచి ఇప్పటి
అదే అదే ఇష్టం పోయింది
ఇష్ట ఆ ఇష్టం పోయింది స్మెల్ పడట్లేదు మళ్ళీ
అదే అదే విరక్త వచ్చేసి
ఆ విరక్తి వచ్చింది అన్నట్టు కరెక్ట్ లేకపోతే వారంల కనీసం ఒక్క నా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయిందని నేను తినేదాన్ని ఫిష్
ఆహా వారంలో ఫోర్ ఫైవ్ టైమ్సా అవునా
అంత ఇష్టంగా తినేదాన్ని మా పిల్లలకుడాప్ బాగా ఇష్టం ఏ సాఫ్ట్ గా ఉంటది కదా అది టే ఫిష్ ఎక్కువ తిన్ తినే వాళ్ళవి వీళ్ళు కూడా
ఫిష్ చాలా హెల్దీ అండి. ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, మనకు స్కిన్ గ్లోనేస్ కి హెయిర్ ఫాల్ కి చాలా బెటర్ హెల్దీ ఎలా చేస్ తారు మరి మీరు ఫిష్ కర్రీ
తెలుసా మెందల మెంతి పొడి. జిలకర్ర పొడి, ఆనియను హుమ్. అన్నీ హ్మ్ డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేస్తా
ఉమ్
పేస్ట్ చేసి ఆయిల్లో వేసి ఇంకా స్ ఫ్రై అయిన తవాత, టమాటాస్ వేసి చింతపండు రసం వేసి మరిగినతవ్త ఫిష్ వేసి టఅంతే
వాము వేస్తారా అండి ఎండి గ్ లో
వాము ఎండింగ్ లో వెయ్యాగాని జీలకరతో పాటు కొంచెం వేస్తా
ఉమ్ టేస్
టేస్ట్ బా వస్తద అంట నేను అంటే మామూలుగా నె యూట్యూబ్ లో చూస్న అంటే ప్రత్యేకంగా మా అమ్మ వాళ్ళ చెప్ ఇప్పుడు వాము వేసడు చూడలే కానీ యూట్యూబ్లో ఒకసారి యూస్ చేస్తే మంచి స్మెల్ వచ్చింది బాగుండే
బాగుంటదండి మాకు మా అత్తయ్య వాళ్ళు మా వల్లే నేర్పించారు కంపల్సర ఫిష్ లో వాము పొడి వేస్తారు
చేసేస్ కుడా
మును వాము పొడి కొంచం మనక్ లాస్ట్లో పౌడర్ చేసుకొన వేయచు లేదంటే మిక్సి కున్నా కొంచెం అట్లా ఒక హ ఆ ఎండింగ్లో కొంచెం అట్ల వాము పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తది ఇంకా ఫిష్ కర్రీ తిన్నా జలుబు లాం టివి ఏమైనా ఉన్న పోతాయ్ అంటార్ నేను అట్లానే చేస్తా జీలకర్ కర మెంత్ తులు అన్ని డ్రై రోస్ చేసి పౌడర్ చేసుకుంటా ఆనియన్స్ ని కూడా కొంచెం ఫ్రై చేస్తా తగలని పాన్ పైన ఆయిల్ లేకుండా
అవును లేకపోతే ఇట్లా గ్యాస్ మీద కూడా ఉడికిస్త తరు అప్పుడు ఆ కాలంల మంచి అగ్గి నిప్పుల మీద ఉడకబెట్టి చేస్తే సూపర్ ఉంటుండే కాదా మసాలా నూర్తా ఉంటే మంచి స్మెల్ వచ్చేది
అవునవును ఎక్కడికో వచ్చేది ఫిష్ కర్రీ ఇక్కడ చేస్తున్నాం అంటే
ఎస్తారా
ఆ కరువే పాకేస్తతికి కొంచం నీచ వాస్ రాదంటారు కదా మీరు కూడా ఏస్తారా
వేస్తా వేస్తా బావుంటది
అవును తాలింపులోనే ఎస్
తాలీంపులనే వేస్తా డోర్ తీస్త ఆగు
అట్లా ఇంక అంతే కొంచెం ఫిష్ కర్రీ సూప్ లాగా చేసేసు కోని జోనర్టెల్ తో తింటే బాగుంటందండి
అవునా
ఇంకా మీకు ఏ వంటలాంటే ఇష్టం వెజ్ హలో
నాక వెజ్ లో అంట ఎక్కువ నాన్ వెజ్ జే ఇష్టం ఈ వెజ్ లో ప్రత్యేకంగా అంటే ఇగా పప్పు
మ్మ్ మ్మ్ పప్పు లేదంటే సాంబార్ అన్ని వెజిటేబుల్స్ వేసుకోని సాంబార్ మరిగించ కున్నాం అనుకో చాలా బాగుంటుంది
ఆహ్ తీసుకొచ్చిన సొరకాయ అవున్నా మార్కెట్ కళ్తే ఎవరు ఇదిది రాడీష్ తీసుకొచ్చిన రాడీష్ పచ్చడి చెప్పినారు మీరేనా మీరు కాదు కాదు ఎవరో తిరుపతా, కరెక్టే
ఆ తినమండి మేమైతే రా డిష్ తినలే, తినలే ఇప్పటి వరకు రాడిష్ మంచిదే ని ఎందుకు కండియాది ములంంగ కదా
ఆ అదే అవును ఆ
ఆ అదే
అదే అదే
ఫ్రై చేసుకొని తిన్న కానీ, పచ్చడి వస్తారా అని చెప్పింది తెచ్చుకొని పెట్టుకున్నా
ఉహూ, ట్రై చెయండి ఇలా ఉంటే నాకు బాగుంటే చెప్పండి నాకు
అవే అనుకుంటాన్న దాంతోనీ పచ్చడి ఆయే నేను కూడా అలానే
ఆ అదే, అదే అంటే ఆంధ్రాలో ఎక్కువ పచ్చడులు ఇష్టపడతారు కదా వాళ్ళు ప్రతి దాన్ని పచ్చడిగా చేసుకుంటారు
వేస్త రా అవును వాళ్ళు
అవును అ అదే అట్లా అలవాటు వాళ్ళకి
ఇవి కూడా పచ్చడి అని నేను షాక్ అయను అన్నట్టు
అహహా అదే అన్ని చేసుకోవచ్చు బెండకాయ చట్నీ కూడా చేస్తారంండి నేను చేస్తాను సేమ్ మనం గోంగూర టైప్ లోనే ఎండుమిర్చి వేయించుకోవాలి
బాగుంటదంతా, గమ్ముకమ్మ ఉండదా
లేదు అట్లనే అను అనుకున్న నేను కానీ బాగుంట ఉంటుంది టేస్ట్ మిన కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు, జీలకర్ర కొంచ కొంచెం ధనియాలు కొంచెం వేయించాలి, ఎండుమిర్చి వేయించాలి బెండకాయ ముక్కలు కూడా వేయించాలి
అంటే ఇప్పుడు పల్లీలు బెండకా బెండకాయ వేయించుతారు కదా అట్లే వేయించుకున్నాడా
ఆ ఆ ఆహా అట్లా కాదు మగ్గించుకోడమే కర్రీ టైప్ లోనే
ఓకే ఓకే అంత మరి గమ్ గమ్ వెళ్ళదా
మూత పెట్టం కదండి జిగురు ఎళ్ళదు ఆ సిమ్లో ఆ అవును అవును కొంచెం చింతపండేసి మిక్సీ పట్టుకొని తర్వాత మళ్ళీ తాలింపేసు కోవాలి
అవునా
ఆ బెండకాయ చిట్
ట్రై చేస్తాం పెద్ద పాపకు బాగా ఇష్టం బెండ ఏ కర్రీ అన్
ఇంకేంటి బెండకాయ కర్రీ బెండకాయ చెట్ని బెండకాయ పులుసు అన్ని పెట్టొచ్చు.
కానీ తను బానే చేస్తది కదా
అదే ఇంక పిల్లలకి ఇష్టమైనవి తప్పదు
ఆ వాళ్ళకి ఇష్టమైన వాటిలనే వెరైటీలు చేస్ అదే తింటరు వాళ్ళు
అవునవును ఓకే అండి ఓకే ఓకే థాంక్యూ అండి
ఓకే థాంక్యూ హ్మ్